హలో హలో హలో హ హలో బాగున్నారా
బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తుందండి
ఏం లేదండి ఇగా పండుగలు పండుగ ఇప్పుడు ఉగాది వస్తుంది కదా ఏం లేదండి ఉగాది వస్తుంది కదా పండగ
ఆ
హలో అండి ఆ పండుగ గురించి ఎలాని ఇంట్లో చర్చించుకుంటున్నా ఉగాది పండుగ గురించి ఇంట్లో చర్చించుకుంటు టున్నమండి
అవునా మీరు ఎట్లా చేస్తున్నరండి ఉగాది పండుగ
ఉగాది అండి ఉదయమే లేవడము తలంటు స్నానం చేయడము ఉ పూజలు చేయడము తర్వాత చెమ్మా చేస్తామండి ఇంట్లో పూర్ణాలు
ఉ ఆహ ఎన్ని రోజులు జరుపుకుంటారు ఉగాది పండుగ
ఉగాది మామూలుగా మూడు రోజులండి అమావాస్య ముందు అమావాస్య ఇగా అమావాస్య తర్వాత మూడు రోజులు జరుపుకుంటాం
అదే అండి మేమైతే మూడు రోజులు జరుపుకుంటాం మీరు కొందరు ఒక రోజే జరుపుకుంటారు కదా
ఆ లేదండి మేము మూడు రోజులు జరుపుకుంటాం
మేమి ఇంకా మూడు రోజులు జరుపుకుంటాం
ఆ మీరు మరి తిన్నమండి మేర మీరు ప్రసాదం చేస్తారు ఉగాది ప
ఆ చేస్తాము ఉగాడి పచ్చడి ఆ చా ఆ భక్షలు పులిహోదా ఇంకా బజ్జీలు అవి చేస్తాం
చేస్తాంనే మే కూడాడ దస్ సేమండి చేస్తాము గుడి పోతాము ఆ భక్ష్యాలు చేస్తాము తీర్థ ప్రసాదాలు చేసుకుంటాము ఓ నలుగురికి వంచి పెడతామండి
ఏం చేస్తుందండి మీరు
ఇగ ప పండగ గురించి పప్పులా అవి ఇవి రెడి చేసుకోవడం చుట్టాలు వస్తరండి పండక్కి ఆ బిడ్డ అల్లుడు వాళ్ళొ
మ్ మాకింక చు ట్టాలు వస్తా ఉన్నరు ఇంక జాలు మా ఊళ్ళో గూడా ఉగాది రోజు కొందరు గుడికి వెళ్తారు ఉగాది రోజు మ్ బాగా పూజలుంటయి
ఇక్కడ మా దగ్గ దగ్గర గుళ్ళో రాముల రాముల వారి గుడికి వెళ్తారండి ప చాలా బ్రహ్మాండంగా చేస్తరు ఉగాది గురించి ఏ ఆ పంచాంగ శ్రవణం చేస్తా స్తరు
మ్ ఇక్కడ మాగుళ్ళో గూడా ఇగ ఉగాది క మళ్ళీ శ్రీరామనవమి వస్తది కదండి పెద్దగా కళ్యాణం అయితది భోజనాలు పెడతనం మంచిగుంటది మా మా ఊళ్ళో కళ్యాణం
పర్ ఉంటదండి చాలా బావున్ టదండి మా ఊర్ టైంలో అయితే అసలు కన్నుల కన్నుల పండుగలాగా అనిపిస్తది ఉగాద్ ది అంటే మాకు చాలా సంబరంగా అనిపిస్తుంటది మ్
రు మొత్తం ఆ రోజు అయితే ఆ గుడికే ఎళ్తది
మ్ మా ఊరు గూడా చాలా బాగుంటదండి పిల్లలు పండగ వాతావరణము అ డవుడ్ డి కొత్తల్లుడు బిడ్డ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు రావడం ఇంకా అత్తమామలు వాళ్ళందరు వస్తుంటరండి
ఉమ్మ్ మీరు చేస్తారా ఇంట్లో శ్రీరామనవమి కళ్యాణం తులసి చెట్టుకి
ఆ ఇంట్లో చేయమండి గుళ్లో గుల్ ట్లో మామూలుగా పూజలు చేసుకుంటాం అన్ ది తర్వాత గుడికెళ్తము గుడికెళ్ళి గుడి క గుడి కాడన్నీ చ్చ్ తర్వాత పూజలు గిట చేసుకొని ఇంటికి వచ్చి అందరికి తీర్థ ప్రసాదాలు ఇచ్చుతమండి
అదే కొందరు చేసుకుంటది కదా తులసి చెట్టుకు కళ్యాణం
అది ఇప్పుడు కాదన్ డి తులసి చెట్టు చేసుకునేది మనం ఇప్పుడు ఎందుకు వేసుకుంటాం అండి దీపావళప్పుడు ఆ టైం లో చేసుకుంటాం
ఉమ్మ్ శిరమేనం ఇ రోజు చేసుకుంటారు అయితే కొందరు
ఆ కొందరు ఎవరోగా పడిపోయినోళ్ళు వాళ్ళు వా ట్ల ఉంటే చేసుకుంటారండి గాని అట్లా చేసుకోరండి ఉగాది కి ఉగాది ఉగాదికి సంబంధించిన ఆ ఇప్పుడు పని ముట్లుంటాయి కదండి ఉగాది కి మూడు మూడు రోజుల ముందే పనిముట్లు శుభ్రపరచడం వాటికి బొట్లు అవి ఇవి పెట్టడం ఉగాది పచ్చడి చేసు కోవడం చుట్టాలు హడావుడి గుడికి వెళ్ళడం ఉమ్ అలాంటిది అలాంటిది ఉంటదండి ఉగాది రోజు
ఆ హ్మ్
అ
ఎంక్ ఏం కుర చేసారు
ఆ మామూలుగా పప్పు టమాటా చేసి
ఉహు నేను వంకాయ కూర వేశాను
తిన్నారా భోజనం అయిందా అండి కందిపప్పు టమాట అండి కందిపప్పు టమాటా వేశాను ఇప్పుడే బజార్కి వెళ్ళి అట్లా కొన్ని పండ్లు తీసుకొని వచ్చాను ఓకేనా అండి
ఓకే అండి
ఓకే ఉండనా అండి